హాలో
బాగున్నారా
ఆ బాన్నాండి మీరు బాన్నారా
ఉమ్ బాఉన్నా అండి మీ దోట్ ఉమ్ అయిందండి మీ మీరు దిన్నారా
ఆ ఐది
ఉంగ మీరు ఎవరి దిమ్ ది
ఏంది
మీరు ఎవరికి అభిమాని
మూవీ లో నా
మూవీస్ లో అండి
నాగారుజున్ నాగార్జున అంటే ఇష్టమండి మాకు
హ్మ్ మీరు అన్నీ మూవీస్ చూసారా నాగార్జున గారిది
ఆ చూసాను
ఉమ్ వేలాగ్ మీ మీకు నా నాగార్జున మీద ఇష్టం ఎలాగొచ్చింది చిన్న ప్
నా చిన్నప్ నించి చిన్నప్ నించి అమ్మకు నాన్ కు ఇష్టము వాల్ లయితే మాకెప్పుడు చెప్పలేదు మాకు ఇష్టము అన్నట్టు వాళ్ళు మాక్ చూపిచుకోలేదు గానీ ఆల్ ఫ్యాన్స్ అని తెలుసు మాక్ కేలా నచ్చిందో మాక్ చిన్నప్ నించి ఇష్టం ఆ మూవీస్
హ్మ్ అంటే ఉమ్ వాళ్ళు నాగార్జున సిన్ మాల్ కే ఎక్కు తీస్
అలా అంత ఏం లేద్ అన్ని వన్నీ మూవీస్ తీస్ కెల్ తారు మేమ్ అలా ఇష్టపడిపోయామంతే
ఉమ్ ఓ హ్మ్మ్ మీ మీ పిల్లల్ కండి మీ పిల్లల్ కీ
పాపం గుడా నాగార్జున అంటే ఇష్టము
ఉమ్ ఎందంటే వారసత్వంలాగా ఏమన్నా దీస్ కున్నరా
ఏమో తెలిద్ నేనైతే చెప్పలేన్ తన్ కీ సేమ్ ఎట్లా మా అమ్మ వాళ్ళు నాకేం చెప్ ప్ లేదు నేన్ ఇష్టపడ్డాను మా పాప గుడా అంతే నేన్ కీ చప్ లేదు తన్ కిష్టం తనకి ఆప్ షన్ లున్నాయిలెండి తమిళ్ లో ధనుష్ తు ఆ ఇంకా షారుఖాను ఇలమ్ తాయిష్ ఇష్టము తెలుగులో వచ్చేకాడికి నాగార్జున అంటే ఇష్టం
ఉమ్మ్
మీకెవరంటే ఇష్టము
నాకు ప్రభాస్ అంటే ఇష్టమండి మళమితా ఉమ్ అని క్ జూస్ టను ఏ వో ఏ సిన్ మా క్యారక్ టర్ బా నచ్చుతుందో ఆ హీరోలు బా నచ్చుతరు
ఉమ్ మ్
శివ కార్తీక్ నచ్చుతాడు అట్లా
మ్ నచ్చుతారు అందరూ నచ్చుతారు కానీ ఒక్కరని ఎంచుకున్నప్పుడికి వాస్ పది గదా అంతే
మ్ హ్మ్ హీరోయిన్ ఏరండి మీకు
హీరోయిన్ నాకేం పెద్దగా లేదు ఆ పాత హీరోయిని సౌందర్య అంటే ఇష్టం అంతే ఇప్పుడు పెద్దగా లేదు ఇప్పుడు అంటే అనుష్కా ఒకటే
ఉమ్ మీమల్ ఎవరన్న మీర్ చూడానికి సౌదర్య లాగ ఉన్నారని ఎవరన్న కాంప్లి ట్ మెంట్ ఇచ్చర ఉమ్ ఇంకా ఫ్ మీకు నాక్ జెనిలియ అన్ టేష్టమండి
ఉమ్ మీక్ నచ్చిన్ ఫుడ్డు
నాక్ నచ్చిన్ ఫుడ్డు పిర్ యని అన్నీ నచ్చుతాయ్ కొన్నే నచ్చవు బెండకాయల్ నచ్చవ్
బెండకాయల్ నచ్చదా
ఆ బెండకాయలు నచ్చదు ఉ బెండకాయల్ మంచిది మ్యాక్స్ ఓస్
మ్యాక్స్ గురించి అని కాదు అది ఎముకల్లో గుజ్జు ఉంటది కదా కీళ్ళ కాడ అవి ఒక టైమ్ లో అరిగిపోతాయి మనము నిలబడి నిలబడి అస్సలు వాటర్ అనేది తాగ్గూడదు మనం నిలబడి వా వాటర్ దాగినప్పుడు ఏమైతంది మన మోకాల్లో ఉండే గుజ్జు వెళ్ళిపోతది
మ్
మనం వాటర్ తాగాలంటే కూర్చొనే తాగాలి నిలబడి తా అలా ఆ గుజ్జుకి అది హెల్ప్ చేస్తుంది అనమాట మనకు బెండకాయలు ఈ కీళ్ల నొప్పు ఉండే వాళ్ళైతే నైట్ అంతా మనం బెండకాయలు తొడుములు ఉంటాయిగా కట్ చేసేస్తాం మనం తీసేస్తాం కదా అవాట్ నీ కడిగేసి నైట్ అంతా మంచి నీళ్లలో నానబెట్టేయాలి నానబెట్ ట్టేసి పొద్దున్నే వడగట్టేసి అది జాము జాముగా ఉంటది వడగట్టాల్సిన అవసరం కూడా లేదు అది వరకే తీసేసి ఆ నీళ్ళు తాగేయాలి అలా తాగుతుంటే ఈ జాయింట్ పెయింట్ ఉన్నాయి కదా పెయిన్సో అవి తగ్గుతాది ఆ అవి తగ్గుతది చానా మంచిది బెండకాయలు తినాలి మ్యాక్స్ అనేది అది అప్పుడు చిన్నప్పుడు చె చెప్తున్నారు గాని అది ఎంత వరకు నిజమో మనకు తెలీదు
అట్లా స్టిక్కీ బంక బంకగా ఉంటదని అది అం అంతగ ఇష్టపడను తినేదాని
అప్ అప్పుడు ఏం చెయ్యాలంటే దాన్ని బాగా మనము పెనం లో నూనె వేసి బాగ యించాలి చాలా సేపు వేయించితే ఆ జ్జిగురు అనేది పోతది
మ్
అసలు దాంట్లో ఉండే గుణం అదే ఆ జిగురు మనకు మనం ఎముకలు బలం అది అ జిగురు అనేది ఉండాలి ఖచ్చితంగా అది నచ్చనప్పుడు ఎమ్ చేయలంటే నెలలో ఒక్కసారన్నా తినాలి ఇప్పుడు మామూలుగా మేమైతే వీక్ వీక్లీ వన్స్ అన్నా తింటాం కఖచ్చితంగా ఉ ప్రతీ వారానికి ఒక్కసారి అన్నా తింటాం నిన్న మా ఇంట్లో అదే బెండకాయలు పుల్లగొర చేసి సంగటి చేసాము
మ్ హూ ఓకే ఓకే బాగా ఇష్టపడి తింటారు
తింటాం బాగా తింటాం అదే చెప్తున్నాను కదా బాగా మనం ఏం చేయాలంటే ముందు రా ఇ-ఇవాళ చేస్తామంటే పొద్దున్నే కడిగే ఎండ పెట్టేయాలి అది మనం మామూలుగా కడిగి కోసినామంటే అది ఇంకా జిగురు వస్తాది
మ్
కానీ కడగాలి తప్పకుండా కడగాలి అంటే దుమ్ము ధూలి అన్ని ఉంటుంది కదా ఖచ్చితం కడగళ్ల కడిగేసి ఎండ పెట్టేయాలి మనం ఈవినింగ్ అంతా చేస్ కుంటాన్నప్పుడు అది బాగారిపోతుంది కాద ఆళ్లకి లేదంటే తడి గుడ్ డ్డా మంచి గుడ్డ క్లాతేసి తుడిసేయలి నిట్ గా తుడ్ సీ మళ్ళా మనం కోసేసి నూనె కొంచెం లైట్గా పోసుకొని పసుప్ ఉప్పు ఉప్పేసి బాగా పెనంలో రోస్ట్ చేసినామనుకోండి అపుడు మనకు ఆ జిగురనేది తగ్గుతాది ఎక్కువగా లేకుండా
మ్ మ్
లైనా అలానే చేసుకోవాలి పులగూరకైనా అలానే పెనం మీద ఎంచుకొని చేసుకుంటే అసలాజిగురనేది తగ్గిపోతది కూరలో
ఉమ్ ఓకే అండి మీరు చెప్పారు గదా ఇంక మీదట తినేదానికి నేను ప్రయత్నిస్తాను
ఇపుడు మీరు తినలేదు ఓకే రేపు మీ అబ్బాయికెలా పేడ్తారు మీరివి తిండ్రు కావట్టి ఇంటికి తెచ్చుకోరు
ఆ నేను తినను మా ఆయన తిన్రు
ఆ అలా ఉన్నప్పుడు బిడ్డకి ఇబ్బంది గదా తినాలి ఖచ్చి తంగా అన్ని తినాలి బిడ్ల కూడ పెట్టాలి కాకరకాయలు అంత చిన్న వయసు నించే వాళ్ళకలవాటు చేస్తే రేప్ పెద్దయ్యేటప్పటికి వాళ్ళకది అలవాటైపో తది మనం తినం గదాని మనం తేకుండా ఉంటే బిడ్లు కూడా తినరు
మ్మ్ కాకరకాయంత తింటాను ఈ బెండకాయ మాత్రమే మిగతాన్ని దింటాను ఇది తిన్ అది తిన్నని ఏం లేదు మా అమ్మమ్మ ఉన్నారు ఆయమోచ్చి మ్ సేమియా బిర్యానీ చేస్తది
హుమ్
అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అయిమా అది బాగా ఇష్టము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ చేస్తారు మా ఫ్యామిలీలో అదే బాన చీ అన్నీ తింటాను
ఉమ్
వాళ్ళు అరే మా పాప ఇది బానచ్చి తింటాదని వాళ్ళు ఊర్లో నుంచి గూడ వొస్తే ఐటెమ్ జేస్కొనొస్తారలాగా అలాగేమన్నా మీక్ రెస్ పిసు అలా చేస్కొని వచ్చే ఫుడ్ అలాగేమన్న ఉందా మీ నానమ్మ అమ్మమ్మ గా రు అలగా
ఒక్టని గాదు మాపుడు అమ్మోచ్చి మేము చిన్నపిల్లకళ్ళప్పుడు అమ్మ బయట పనికెళ్లేది
ఆ ఆ నేనడిగేది అమ్మ గాదు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు
అదే అదే అంటున్నా అమ్మ ఉండదు కావట్టి నాకు నానమ్మ వంటే
ఉహు ఉ మ్
ఎపుడో ఒకసారి చేసేది మాకు పెళ్ళయి నేనొచ్చేసినాకే అమ్మ వంట నేను తినిండ్ అంతకముందు నానమ్మ చేస్ పెడ్తేనే తింటున్నాను అమ్మమ్మోళ్ల ఇంటికంటే మా చేపలు బాచేస్తది
మ్మ్
కు తాడు పిల్లకాయలకి ముళ్లులు తగులుకుంటాది గొంతులో అని ఎక్కువ తేడు అమ్మమ్మోలింటికెల్ త్యామె కరువాళ్ళు చాపలు బా ఆమ్లెట్ బా జెసిస్ తది నేను వెళ్ళానంటే స్వీట్లు అవన్నీ అపుడెక్కువ చేయరు అప్పుడెక్కువ కూడా పెట్టరు స్వీట్లు ఎక్కువ పెట్టరు స్వీట్ అంటే ఏమంటే నిప్పట్లు కాలుస్త్ తరు
ఉం
అంతే చె వడలు పాయసాలు ఆ పాయస ఆ పండగల టైమ్ లో చేస్తారు అప్పుడు అంతా ఇప్పుడులాగా మనం ఎప్పుడు అనుకుంటేప్పుడు చేసుకోవడాలు అవన్నీ లేవు అప్పుడు పండగలు వచ్చినప్పుడు చేస్తుంటారు అంతే
ఉ
టిఫన్ వేసుకొని తింటాము మేము చిన్నపిల్కిల్లప్పుడు అట్లా లేదు
ఉ
టిఫిన్ అంటే ఏదన్నా పండుగ రావాలి పెద్ద పండగ లు ఉగాది ఇలా పండగ వస్తేనే టిఫను
ఉం
లప్పుడు బో అంత చేయ్యరు
ఉ హు
అయినా అప్పుడు టేస్ట్ వేరే ఏమైనా
ఆ అప్పుడన్నీ మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్
అసలు పప్పు కూరయితే రసం రసం పోసుకొని తిన్నట్ టు తినే వాళ్ళమీ ఇప్పుడు పప్పు అంటేనే నచ్చదు ఉడికేటప్పుడే ఆ స్మెల్ తెలుస్తది మనకు పప్ కుడికేటప్పుడు ఒకప్పుడు సుమల్ వేరు ఇప్పుడు వేరు ఎంత కడిగి చేసినా కూడా ఆ టేస్ట్ అంటే ఇప్పటికీ రాలేదు
ఉం అంత కల్తీలు ఎక్కువ అయిపోయింది కాబట్టి అలాగా
ఉ అంతా మందులతోనే పండిస్తున్నారు
ఉం ఇంకెంటండి మీరు చైల్డ్ హుడ్ లో ఆ మీరు చైల్డ్ ఫుడ్లో ఊర్లకి
ఆ వెళ్తున్నా అమ్మమ్మొల్ల ఇల్లు వచ్చి అమ్ మా వాళ్ళు ఉండే చోటే కాపోతే కొంచెం దూరం ఉంటది అక్కడ ఎవరు పెద్ చిన్న పిల్లకాయలు ఎవరు ఉండ్రరు అమ్మమ్మ వాళ్ళతో గడపాలి అంతే
ఉం
పక్కనోళ్లు ఎవరు ఉండ్రు పెద్దగా
ఉం
వెళ్ళిన కూడా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉండి వచ్చేస్తాము విలేజ్ కెళ్తాం బంగారు పళ్లెం పక్కన ఒక విలేజ్ ఉంటది అక్కడ నానమ్మ ఉంటది ఆడికి వెళ్ళిన్నాం ఉండామ్ అక్కడక్కడ ఎక్కువ అయితే పంపించరు అమ్మ వాళ్ళు
అక్కడ వాతావరణం అంతా మీకు నచ్చుతుందా
బాగుంటది కాకపోతే ఏమంటే మేము ఎక్కువ గడపం ఎందుకంటే రెండు రోజులు ఉన్న మంటే మూడో రోజు మా నాన్న వొచ్చి పీల్చుకొచ్చేస్తాడు
ఉం
మమల్ని
ఉ
కాబట్టి మాకు అంతగా ఏంల రెండు రోజులు మూడు రోజులు ఎక్కడ పోయినా
ఊ మ్ మీరు ఈ ప్లేస్ కి నేను వెళ్ళాలి లైఫ్ లో ఎప్పటికన్నా అనేమన్నా ఒక ఒక ప్లేస్ ఉన్నా
అట్లేం లేదు నాకు
ఉమ్ గుడ్ల కానీ తీర్థయాత్తలూకలాగా
కానీ ఈ గుడికి ఎల్లాలి అట్లెం అనుకోను కాలి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాలనిపిస్తది
మ్
సరే అండి
మ్ సరే అండి. థ్యాంక్స్ అండి మీరు ఇంతసేపు మాట్లాడినందుకు. వత్తుండ్రి ఏ చాప ఎట్టన